హలో నమస్కారం అండి. మీరూ మీరు భోజనం అయిపోయిందా అండి.
ఆ తిన్నాం. మీరు తిన్నార్
ఆ తిన్నామండి. మీరేం తిన్నారు?
పన్నీర్, పరోటా, నాక్స్ట్, కలర్ రైస్.
ఆ
మ్ మీరు?
మేము పన్నీర్ బిర్యానీ తిన్నామండి.
ఆ ఇంకా ఇంకేంటండి విశేషాలు
ఆ మీ మీ సైడ్ వానలనేవి పడుతున్నాయా?
ఆ వర్షాలు పడుతున్నాయండి.
ఎందుకు పడుతున్నయ్ అంటున్నరు.
అంటే నాక్ తెల్సి ఎండాకాలం వర్షాలు పడుతున్నయంటే దానికి అంటే క్లైమేట్ చేంజెస్ అనుకుంటున్నాం మేము.
ఆ మ్
మీరేమనుకుంటున్నారు ఎందుకు పడుతున్నాయ అనుకుంటున్నారు చెప్పండి.
మనం పావు చెప్తే అది పాడయ్యేది. అది తవాలని అది తవాలని పావు అవుతాదా
పాడు చేసామంటారా
ఆ మీరు ఏమైనా పాల్ చేసిన అంటూ అర్థమవ్వుద్దా
అంటే మనం పాడు చేసామంటే దానికి ఒకటే రీసన్ అంటే మనం పొల్యూట్ చేయబట్టే కదా
ఆ అంతా నిజమే గదా అన్నదే పాడైంది.
మ్
మీరు ఎండలో ఎలా జాగ్రత తీస్కున్
నేను డైలీ ఉదయాన్నే ఉదయం సాయంత్రం అలా ఎక్కువ వాటర్ తాతాను
మ్ ఇంకా
ఇంకా ఆ బాగా ఎండ ఉన్నప్పుడు కోకోనట్ వాటర్ లేదంటే మజ్జిగా అలా తాగుతాను.
ఓ అవును ఇంకా ఈవెనింగ్
అంటే జాగ్రత్తలు అంటే ఇంకా బయటికి పోయేటప్పుడు అలా ఇలా అప్పుడు కూడా అంటే పేస్ అలా కవర్ చేసుకోవడం
ఉమ్
ఫేస్ అంటే ఎక్కువ ఎండ పడకుండా కారులో వాళ్ళ కారు అలా యూజ్ చేయడం అలా చేస్తుంటాం
అవును మీ తారు డీజీల పెట్రోల్
ఆ పెట్రోల్ అండి
ఉమ్ మీరు బయటకి వెళ్ళేయటపుడు సుంస్క్రీన్ ఏమైనా వాడుతున్నారా
బయటికి వెళ్ళేతాడు సున్స్క్ర్రేమ్ వాడతాంండి
ఎంత ఎన్ని ఇయర్స్ వాడతారు
ఎనీ ఇయర్స్ గా వాడుతున్నాం అంటే టూ ఇయర్స్ గా వాడుతున్నాం
ఎంత ఎస్పిఎఫ్
ఎంత హెచ్ పి అఫా ఆ
ఆ
అంటే అదీ మాక్ తెలీద
ఓకే అది మన మన ఇండియ టైమింగ్స్ బట్టి ఇతి పేస్ ఫస్ట్ వారీ
త్రీ ఫిఫటీ ఎచ్పి పిఎచ్పి నా
పిత్తి యాభై ప్లస్ ప్లస్
యాభై ప్లస్ ప్లస్ వాడాలంటారా
ఆ
అంటే యాభై కంటే ఎక్కువలా వాడకూడదా
మ మనది మన టైమట్ ఎప్పద్దో అది సరిపోద్ది
ఆహా అంటే మన క్లైమేట్కి తగ్గట్టు వాడుకోవాలంటారా
అవును
ఉమ్
మీరు ఎన్నోవర్స్ మీ మీరు ఎన్నోవర్స్ సుంస్క్రీన్ అప్లై చేస్తారు ఎన్ని
ప్రతి ఫోర్ అవర్స్ కానీ అంతే ప్రతి ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ అవర్ అప్లై చేస్తాం
ఆ అదికోడా మంచిదే టైం టు టైంకో టైం టు టైం టైమ్ టు టైమ్ ఫేస్ వాష్ కూడా చేయండి
ఆ చేస్తాము మీరు మీర ఏ టైం లో అంటే మీరు ఏ టైమ్ లో బాగా ఫేస్ వాస్ సన్స్క్రీం అలా పూస్తారు
నేను పొంద్ పొద్దునే నైన్ నైన్ రా ఆ కల్సి అదా అది టువల్ తట్టి వాళ్ళు
ఆ
రోజు ఎక్కడికి వెళ్తారు జిమ్కి వెళ్తారా
ఆ
ఆ
నాజ సర్పోద్ది
ఆ అంటే మీరు డైలీ జిమ్ వర్కౌట్ చేస్తారా?
అవును
ఆ ఎంతసేపు చేస్తారండి
హ్మ్ వన్ అవర్ వన్ అవర్ థర్టీ మినిట్స్
సే డైలీ వన్ అవర్ వర్కౌట్ కూడా చేస్తార అనమాట మీరు
ఆ
ఆ వర్కౌట్ చేయడం వల్ల ఏంటి లాభాలు?
బాడీ ఫిట్గా ఉంటది హెల్తూ కండిషన్ బానే బావుంటది.
హెల్త్ కండిషన్ బావుంటుందనా
ఆ బెట్ పెట్ రాల్
బెడ్ స్వేట్ రాదా?
బెట్ బెట్ ప్యాటు ప్యాట్
ప్యాట్ అంటారా?
అవును
ఆహా ఇంకా ఇంకా ఏం జాగ్రత్త లు తీసుకుంటరు మీరు
డైలీ ఎప్పుడు నీళ్లు తాగాలి? ఓ
డైలీ ఎక్కువ నీళ్ళు తాగడానీకి ఇస్తారా? ఆహా ఇంకా డైలీ ఎన్ని లీటర్ల నీళ్ళు తాగుతారండి మీరు?
నేను ఎవ్ ఇత్తవండ్ ఒ
అరౌండ్ సెవెన్టు ఎయిట్ దగుతరా
హ్మ్
ఆ సెవెన్టు ఎయిట్ తాగాలి అంటే అంతే అండి డైలీ సెవెన్టు ఎయిట్ కన్ఫామ్గా తాగాలి. ఎవరైనా
ఆ
సెవెన్టు ఎయిట్ తాగుతనే అంటే ఎక్కువ ఎంత ఎక్కువ వాటర్ తాగితే అంత ఎండ నుంచి తప్పించుకోవచ్చు అంటారు నిజమేనా?
ఆ అవును
చ
ఇంకా వచ్చేసి
ఇంకా మీరు అంటే మీరు రోజుకీ ఆ ఆ ఎంత టైం జిమ్ లో అలా కేటాయిస్తారో కోర్ట్ కి
నైన్టేన్ కోవా అనుకున్ ఒన్ టు ఒన్ అండ్ అఫ్ అవర్
మీరు డైలీ ఒన్ టూ ఒన్ అండ్ ఆఫ్ అవర్ కన్ఫమ్గ జిమ్కి వెళ్తారా?
మీరు వర్కౌట్ చేస్తరా?
ఆ మేము వర్కౌట్ చేస్తాము. కాకపోతే డైలీ జేయమ్ వీక్లీ వన్స్, ట్వయ్స్ అలా చేస్తాం.
ఓ నైస్
ఒక్కతే రోజు ఇది యోగా
ఉ
అలా చేస్తాము
ఉ
అంటే మీరు రోజు యోగా అలా చేయరా ఏమి?
చెయము ఓన్లీ వర్కౌట్
ఓన్లీ వర్కౌట్ ఒక్కటి చేస్తారా?
అవును
అంటే మీరు వర్కౌట్ చేసేటప్పుడు ఏమనా ప్రోటీన్ అలాంటివి ఏమనా తీసుకుంటారా
ఆ
తీసుకుంటారా
ఔను
ఉహు ఓ తూ మీన ఇంకా మీకు మీరేమన్నా ట్రైనింగ్ అలా తీసుకుంటారా జిమ్క్ ట్రైనింగ్ లేపోతే మీరు ఒక లేచేస్కుంటున్నారు చేస్తారా
నేను సొంతగా చెప్పాలని అయితే చాల ఉంది
అంటే మీరు సపరేట్ ట్రైనర్ కడపోయి సపరేట్ ట్రైనింగ్ అలా తీసుకోరా
ఏం తీసుకోమండి నాకు సెపరేటేగా చేయడం వచ్చు వచ్చు కాబట్టి పైన
టైమింగ్ పర్ఫెక్ట్ చేయడం వచ్చంటారా
ఆ
ఊహు ఇంకా ఎ ఆ నేనూ యోగా ఐమటుకు నేను సప్రేట్గ చేస్కుంటాను
హ్మ్
ఇంకా మిగతా మాముల్గా అంటే ఎక్క్వా మా ఫ్రెండ్స్ తొ కలిసి చేసుకుంటం అందరం కలిసి చేత్తము అందుకోసం మాకేం డిఫ్కల్టీ అంతా అనిపియ్యదు
ఆ పోనిలే
ఆ
ఉ
టె మీరు ఒక్కల్లె చేస్తా ఉంటరా మీ ఫ్రెండ్స్ ఎవరన్న ఒస్తరా మీతో పాటు
మా టీం ఉంటది స్పెషల్ గా
అది స్పెషల్ టీమ్ ఉంటద ఒకటి
సేవంటి ఎయిట్ మెంబెర్స్
సెవెన్టు ఎయిట్ మెంబర్స్ ఉంటరా
ఔను
అంటే అందరికి మీరే చేపిస్తర వర్కౌట్ లేకపోతే అందరు కలిసి చేత్తరా
ఏంటండీ
అందర్కి నువ్వె ఇస్తావా ట్రైనింగ్ ఎలా
కాదు అందరూ అందరూ ఎవడా ఇస్తం ఎవర్ చెజేషన్ ఆల్ది సజేషన్ ఇత్తం కావండి అలదోతం
సజెసషన్ ఇస్తర్ వాళ్ళక్ నచ్చుతే చేస్తారు లేదంటే వాళ్ళ్ నచ్చించేసుకుంటరా
అందరు సజెసషన్ నచ్చదు
టే ఎవడ్ దారు సప్రేట్ చేస్కుంటార్ అంటర్ అంతేనా
ఔను
ఇంకా ఐతే మీరు స్టడికీ అలా ఎప్పుడు కేటాయిస్తరు టైం
నేను మార్నింగ్ స్టార్డింగ్ చేస్తా
ఆహా థిస్
మీరు వర్కౌట్ టైం అదే
ఫోన్లో మాట్లాడితే ఇనపడింది పక్లోడ్కి ఎవడ్కైనా టైం ఉండదు మీరు టైం ఇలా
ఆ మిరూ
ఇంక ఏంటండి విశేషాలు మరి మీరు ఎండలకి ఆ మా సైడు వర్షాలవి బాగపడ్తున్నాయి ఎక్వా
ఎన్నో అన్కున్నరు
ఎందుకు అనుకోవడం అంటే మనం వాతావరణం పాడు చేసాం కాబట్టి వర్షాలు అయ్యే పడుతున్నాయి
ఆ
మీ కూడా అదే అభిప్రాయమా
ఆ నాకు అదే భయం
సరే అండి
సరే అండి సరే అండి మీ గుర